హలో వినిపిస్తుంద వాయిస్ ఊ వినిపిస్తుంది చెప్పండి హలో హలో వినబడుతుందా వాయిస్ మీ వాయిస్ కూడా రావట్లేదు హలో
హ
నార్మల్గా వినవాడుతుంది కదా మాట్లాడేమ్ కాదు హలో హలో
ఏం లేదండి తిన్నా అండి మీరు తిన్నార ప్లీస్ అండి మీదేం కర్రే అండి అవునండి ఏం స్పెషలు ఏమి లేద ఇగ